హలో
అన్నగారు ఎట్లున్నారు అంత మంచేనా
ఆ అంతా మంచే మీరు మంచిగున్నరా
ఆ మేమ్ మంచిగానే ఉన్నాం ఏం చేస్తుళు
ఏమున్నది ఏమ్ లెవ్ పనికిపోవుడు ఇదే సరిపోతంది
ఏం పనికి పోతాన్నావ్ నువ్
మాడికయల్ దెంప
ఆ ఏన్ని రోజులు పోతన్నావ్ ఏంది ఎక్కడ
ఆ దూరం కొద్దిగా
దూరం ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇన్నించెల్లి
ఆ అక్కడికి పోవాలంటే అరవై కిలోమీటర్లు ఉంటది మన దగ్గర దగ్గరలో కొన్ని ఉన్నాయ్ అయి వాటికాడ ఒక ఒక్కొక్కటి టెన్ను
ఏ ఏ ఈ రోజుకెంత
జుకు ఏడువందల్
ఎంత
ఏడొందలు
అర్ధంగాట్లే
ఎడొందలు
ఏడొందల
ఆ
ఎన్నోదిలయన
మొత్తం పోయినా ఒక మ్ మూడు నెల్లుపోయినా
ఎ మూన్నెల్లా ఓ బానే పోయినవ అయితే బానే సంపాదిం ఇచ్చినట్టున్నావు బాగా
ఆ
ఎ కొత్త ఫోన్ కొన్నావంటగా మరి దావత్ లేదా
ఇద్దం కొత్త బండి కొందామని చుత్తన బుల్లెట్
ఇగ మొన్న ఐఫోన్ ఏ కొన్నావు మళ్ళా నువ్వు బండికొన్నుడు ఒ లెక్కననే
అదే అదే కొందామని ఆన్ని కలిపి ఒక్కసారి దావత్ ఇద్దాం అని
ఏ ఐఫోన్లు ఏమొ కొన్నవంటగా టువెల్ ఒ థర్టీన్ ఒ కొన్నవంటగా
అ ఆ
అ అదే మంచిదె కొన్నావటగ ఫోటోలు మంచిగోత్తాయంతగా గళ అంత మంచిగోత్తాయ ఐఫోన్ల
ఆ మంచిగోత్తాయ్ నేను నేను చార్మినార్లు అవన్నీ గోల్కొండ అడికి పోయినవి కూడా ఫోటోలు దిగిన
ఆ అ అదే స్టోరీలు చూత్తానా నువ్వు మంచి మంచి ఫోటోలు మంచిగా క్లారిటీ మంచిగవత్తనాయ్ మీ కొత్త ఫోన్ కొన్నాడు ఐఫోన్లో ఉందంట మంచిగోత్తయని అని నే షాక్ అయ్యతన
ఆహా
అదే మరి ఈ ఎంత పెట్టుకోన్నావ్ సెల్లు
ఏ తక్కువనే తొంభై వేలు
తొంభై వేళ్ళు ఐఫోన్ థర్టీన్ తొంభై వేల లేదనుకుంటా ఒ ఎక్కువ జీబీ పెట్టికొన్నావ
అ ఆ
ఎంత ఐదు వందల పన్నెండు జీబి పెట్టి కొన్నావ్ ఓకే
అవు
అదే ఇగ మరి దాన్ని మెయింటైన్ జేయాలంటే చన కష్టం మరి మెయింటెయిన్ చేత్తనవమరి
ఇత్తనా కద అది మెయింటైన్ ఓకే అది నడుత్తాంది గాని అది మంచినే అని
ఆ
దాంతో తట్టుకోగలుగుతాన కాని ఇదే బండి కొందామని
కిందవడే సుడుగయితే అది పదివేలు అయితది ఒక్కోసారి
ఆ అదే దానికే బానే చూస్తనా
కర్స్ బాగ అయింది దానికి
ఆ అది కప్తాతుదనేే
ఆ క కోళ్ల ఫారం పెట్టినావుటగ
ఆ పెట్నా
ఏ ఏవోల పొత్తుల పెట్టిళ్లట్టగా నువ్వు నీ మీ తమ్ మీ తమ్ముడు హ్మ్ హు ఎంత వీటి పెట్టిల్లు మరి
మకు మంచి సెరి ఇరవై వేలు అయింది
ఆహ అమ్ముడు పోతాంది ఇగ మరి మంచిగనె
ఆ ఏడా ఒక పదహారు పదిహేడు పోయినా అంతే
నాటుకో అన్ని నాట్లేగ
ఆ నాటుకోలే
మ మంచిగానే పోతనాయ్ ఏమన జరాలు గిట్ వచ్చిన్నాయా లేకపోతే మంచిగానే ఉన్నాయ
ఇగ కొన్ని వచ్చినయి కొన్ని వేయినాయి కొన్ని మంచిగానే ఉన్నాయి ఇప్పుడ అయితే అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినయ్
అదే మొత్తం షెడ్ షెడ్ లో పెట్టి అప్పుడు వేరేటూర్లో ఉండే
ఆ
అంట పెట్టినాడు కా అంటే మంచిగా ఏం పాములు కి ఇట్ల ఏం వత్తలేవు కదా మంచిగా ఉంటా గానీ
ఆ పాము లే అంటే మొన్న ఒక పాము వచ్చింది నేను ఒక కట్ట ఉంటది అక్కడ
ఆ
మా షేడ్ ముందు ఒక కట్ట ఉంటది ఆ కట్ట మించి నేను మా ఇంటి కనించి వస్తాన
ఏ ఏం పాము త్రాసుపామ జెరుగోడ్డ
అమ్మా
అయితే నేను కట్టంమించి టకటక దిగుదామని ఇటు ఉరు ఒకటి టక్క టక్క ఊరుకొసిన కతం ఇగ అది నా సైడ్ చూసి ఇగ పడిగి ఇప్పి నన్నే చూసింది కతం నేను దాన్ని చూసి
ఏమనా కడిసింద
ఆ కోడి నేను కర్వలే గానీ
నీకు ఎటాక్ చేయ బోయింద ఆ మరి అయ్యా ఇంకానే తప్పించుకున్నావు మరి
ఆ అదే ఇక తక్కువన్నా నాకు భయం అయింది ఉరికిన
తీన్నావా మరి ఏం కూర
చాపలు
ఆ చాపలు చాపలు పట్టాడానికి పోయినవా ఎవలు ఎవలు పోయింళ్ళు ఇవాళ చాపలకు మీ తమ్ముడును నువ్వ
ఆ మా తమ్ముడు నేను ఇంకోడు ఇంకో అనేటోడు ఉంటాడు ఉంటాడు ఆ వాడు
ఆ మళ్ళి రేపు పోతర చాపలకు మరి
ఎమ్మో పొదమనీ చూస్తు
ఈతకు పోతల మరి శానా శాన మంది పోతా అంటున్నార అయితే గ్యాంగ్ పడుతుంది అడా
ఆ చన మంది నలభై మంది దాక వత్తారు
కుంట్ల కాడ కూడ బానే ఉన్నారు మీరు పోయినంక కూడ ఓసారి వచ్చి చూసోచ్చిన చన బొచ్చడు మంది ఉన్నారు
ఆ చన మంది వత్తారు ఒకడు దానిలో మునిగిండు
మనకేమో ఈత రాదు నాగతే మళ్ళ నేనొస్తే మళ్ళ అప్పుడేక పోత
ఆ
అ రల్రా నాకు ఈత రాదు
ఆ మరి రారాదు నేర్పిస్తా ఒక నాలుగు రోజులు
ఏమోయ్ ఇప్పుడు నేడుచుకుంటే ఏమోత్తది గాని తీయ్ వత్తది కానీ భయం ఉంటది మనకు అసలే నీళ్ళు ఎక్కువ పడవు
దాంట్లోకి దిగితే భయం పోతది
ఏం ఈగ మీ తమ్ మీ తమ్ముడు తమ్ముడు గిట్ల కూడా సెల్లు కొన్నాడా కొత్తది
ఆ ఆ కొన్నోడు వాడు కూడా
ఆహా ఏం సెల్లుగా కోన్నాడో
ఓకోసి సిక్స్టీ వన్
ఆహా
అ
నువ్వు అరే
ఏమో ఈగ క్లారిటీ వతది మంచిగా ఫోట టలు కూడా మంచిగా ఉంటదని
ఆ మంచిగా వీడియో వీడియో రీలు రీలు తీస్తానవు పుష్ప అని స ఇన్స్టాగ్రామ్ వ్యూస్ మంచినే వస్తానయ్ ఈ ఫాలోవర్స్ బాగానే పెరుగుతాల్లుగా ఇన్స్గ్రామ్ల
ఆ
ఫాలోవర్స్ బానే పెరుగుతాలుగా చూసిన ఒక ఐదారు వేల ఫాలోవర్స్ ఉన్నారుగా
ఆ ఉన్నారు
మిలి మిలియన్ల ఒక రెండు వీడియోలు మిలియన్లలో పోయినా నెక్స్ట్ పోస్టు చూసిన ఇగ అమ్మ ఇగ వీడు కూడా ఇన్ఫ్లయెన్సర్ అయిపోతాండని అనుకన్న ఇక ఇక కావాలి కావదా ఇక మన వాళల్లో ఒకలాన్న కావాలి మరి
ఆ ఏమో ఇగ
బయట చెప్పుకుంటాడానికి వీడు మావోడే ఆ పేరు చెప్పుకుంటాడానికి ఉండోద్దా మరి
ఆ
మరి ఇంట్లే తిని తిన్నావు ఎన్ని గంటలకు తిన్నావు అన్నం మరి టైం కాలే
ఇలా ఎన్ని మూడున్నరకు తిన్న
అదే కాని చెప్పడం మర్చిపోయిన మీ ఇంటి ముందు యాప చెట్టు ఉంది కదా
ఆ
అది మండల్ కొట్టేత్తాలు ఎందుకో
అది మంచిగా ఇది కొద్దిగా తీగాలు ఉన్నాయి కరెంట్ తీగాలు
ఆ
దానికి ఆనుతానయ్
ఓ మరి షెట్టు షెట్టు మొత్తం కొట్టేషటట్టు ఉన్నారేమో నేననుకుంటానా మరి నువ్వు మీరు అనుకో ఇగ మీరే కొట్టేత్తాలని నేను అనుకున్నా మరి అ సలే చిన్నప్పటి నుంచి ఉండే పెద్ద చె ఇటు మంచిగా మనం నీడు ఉన్నంటే ఆదే చేట్టు ఆడుకునేది అన్నే ఇగ
ఆ
ఇలా మరి ఈయాల గూడా ఉన్నది పొరాళ్లు పోదు పొద్దుగూడం గనే పోతల్లు
ఆహా
చూసిన నిన్నమోన్న
పోరగాళ్ళకి నేను కూడా ఏ వద్దు అది అని చెప్పినా కాగానీ మళ్ళొతారు
ఆ
అదే చూత్తన్న
అదే గానిగా మార్ నేను ఏమనుకున్నా ఇళ్లు ఈ ఎండాకాలంల ఈ పెద్ద చెట్టు ఎందుక కొట్టేత్తాల అని నేను అనుకున్నా తీటీగాలున్నా
ఆ
పా తీయ తీగా తగినవరకే కొట్టతాళ్ళు గాదా
ఆ ఆ
మనం మొత్తం కొట్టేతే మీ ప్రాబ్లం అయితాది మళ్ళ ఇంటికి ఈ ఎండాకాలంల ఉడకపోత ఘోరంగా ఉంటాది
ఆ అందుకే మొత్తం కొట్టాయం దాన్ని అది మాకు ఇష్టమైన చెట్టు అది
హ్మ్ మరి వ్యాపారం మంచిగా నడుతంద మరి
ఆ నడుతంది ఇగ అది ఇగ ఎట్ట అయితదో చూడాలి ఆఖరి వరకు
ఉహు హం మరి ఇదొక్కటే నెక్ నెక్స్ట్ ఇంకేమైనా పెడదామని చూతల్లా మటన్ ఏదన్నా
మా కాలేజ్ గాదా
కాలేజ్ ఏం చదువుతన్నావ్ ఇంటర డిగ్రీ
ఇంటర్ ఆ ఇప్పుడే ఏజ్ ఇంటర్ అయిపోయింది ఇప్పుడే డిగ్రీ అయ్యింది
ఇప్పుడు డిగ్రీ ఆ ఈగ ఏళపోతానవు సిటీలో పోతన్నవ లేకపోతే నువ్వు ఏం అనుకుంటన్నావ్
ఇంకా ఏది ఆలోచించలే మరి ఒక్కసారి ఏమో మరి సిటీకి పోదాం అనుకు కుంటాను ఒకసారో ఇక్కడనే చవుదామా మరి అే అని చిన్నగా చూత్తనం ఆ
నీ తమ్ముడు నువ్వు కలిసి ఒక్క సైడేనా
ఆ ఇద్దరం ఒకటి హ్మ్
అదే ఇంక మన ఇంటర్ అయిపోయింది గాని ఇగ తర్వాత డిగ్రీ అయిపోతే మనం ఏదైనా చేసుకోవచ్చు ఆ డిగ్రీ ఉంటే
ఆ దే
ఏం లేదు తాడిష్ తాడిష్ తాడిష్ తాడెక్కి తల్లారా ఇంటి ముందు
ఆ ఎక్కుతాల్లు డాడీ ఎక్కుతడు అమ్మ బాబూ ఆ ఆ
ఈ ఈ దానికి ఓ ఎన్ని ఎళ్తాయి ఒక గుడ్డు ఎల్తదా పెద్దది
ఆ హా రొండు ఎళ్తాయి రొండు గుడ్లు ఎల్తాయి
ఆ అదే గాని సర్లే మరి నేను తర్వాత జేత్త ఆగు ఫో వేరే ఫోన్ వత్తుంది
ఆ సరే